త
హలో
టిఫిన్ తన్నా మండి మీరు తిన్నార
తన్నమ్ అండి కాఫి తాగినా ఈ రోజు
మేమే బానే ఉనామండి మీరు
తయిత మండి ఇప్పుడే
ఏం పేరు
ఏం తిన్నారండి
ఏ పప్పు అన్నం మండి మీరు
అదే అండి
పే
అవు
ఉ
ఇింకేమండి ఏం చేస్తన్నారు
ఇంకే ఏం చేయలేదండి
అవున
అ
అవును
మీరు
మే మేమ్ చేయ్లేదండి ఇప్పుడే చదుకోల్లె ఇంకా
ఊహు
మ్ ఇంక ఏమ్ సినిమాల్ చూల్లేదండి
ఏమ్ లేవ్ ఏమున్నాయి. ఈరోజు ఏమి వేయలేదండి నిన్నయితే వేసింది లేద
ఈ కాల్ ఈ ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఏది కొత్తది చూడలేదా
స అనగనగా ఒక రాజు
ఆ చూసినము దురంధర్ చూడలేదండి
అదేదండి
చ బాగుందండి ఆ చేస్తా చిమంది
అ
అ
తందేదందేనా
ఆ ఇంకా మీకు ఇష్టమైన పండగ ఏదండి
హనాయ చౌతడి హ్మ్ ఇంకా తెలీదండి అలా